ప్రియాంక లేష్నవా హలో హలో హలో
రా
వచ్చ
ఏదా
హలో గుడ్ మార్నింగ్
గుడ్ మార్నింగ్ అనా
గుడ్ మార్నింగ్
ఎన్ హలో
ఏం చేస్సున్నవ్ పండు
ఫోన్ చూస్సున్నాను
ఉన్నవా
తిన్నాడు
హ్యాపీ ఉమెన్స్ డే
మీరేం చేస్తున్నారు
కూషున్న మా మమ్మీ వండుతుంది
అందరూ ఈరోజు ఇంట్లోనే ఉన్నారేమో
హ్మ్
అందుకే ఎసినే పొద్దుగాలె అందరితోను
ఇంకా వండుకుంది ఝాన్సీ, సోనీ ఎప్పుడో ముఖం సోని అప్పు ముఖంగడుకొని వచ్చిర్రు.
ఆ
మమ్మీ ఇడ్లీ చేస్తుంది సన్న మమ్మీ బో తోముతుంది. హర్ష అల్వాన్ పండుకున్నారు పింకీ బయటికి వెళ్ళిపోయింది వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరకి మీరు అందరు ఏమేం చేస్సున్నారు
మేం ఇప్ స్నానం జేసి బట్టలు ఉతకాలి ఆ అవును లేకపోతే ఎండ ఎక్కువస్తుంది
హ్మ్ వంటా
వొంట అక్క చేస్సదండి గ్యాస్ రాలేదు ఇంకా
ఆహా స్పెషల్
ఈరో జ స్పెషల్ ఏంలేదు పప్ప్ చారు అన్నం
పప్చారు అన్నం వావ్ మేము కూడా పప్ప్ ఇ చార్ చేస్తున్నాం చేసింది కూడా మమ్మీ
మా ఇబ్బంది కోసం ఏం లేదు సలేక్
ఆ టిఫిన్స్ చెయ్ ఇడ్లీ ఇట్లాంగా అట్లా
టిఫ్ ఒకరి కోసం మళ్ళీ ఏంది చేయాలని చేయలనేన్
తెప్పించి తినిపి
యే ఎవ్వరు తినరు నేం టిఫిన్ చేస్ సిన కూడా మళ్ళీ టిఫిన్ చేసేటప్పుడు మళ్ళీ అన్నం రైస్ తింటా
ఆ ఆ
మ్మ్ అందుకే యప్
ఆహ హ్ తొందరగానే అయ్యింది మీరు తొందరగానే లేచిరు మంచిగా
తొందరగానే లేచినాము ఇక మధ్యలో ఎవరైనా వచ్చిరంటేనేత్ పనిగాదు ది దేనో కొక్కల వచ్చానే ఉన్నారు
ఆ
ఉమ్ సాంగా వస్తారు సాంగలు పెట్టేటోళ్ళు లేకపోతే, ఎవరైనా ఏమైనా తీసుకొని వస్తారు. లేకపోతే ఉట్తికైనా వచ్చి చూ స్తాండు ఒకే
అవునవును ఇంకా ఇయాల్లన ఎవరకన్నా ఆయితే
కామి
హలో
హలో
అందరు నిద్ర ముఖాలు ఉన్నారు ఏం మాట్లాడతారు ఇక సన్మమికి ఇయాలా
ఆ
ఇక తెలుగులో మాట్లాడుకుంటావ సన్మమ్మికి హలో ఎవరు
హలో హలో అను అక్క
హలో పండు
హలో
హలో
అఐవా ఫోర్మలో స్్రీన్ ఉన్నేటి జూవంది
హలో పండు
ఆ
బాగున్నావా
ఆ ను బన్నావా అను
హలో ఏం లే ఎప్పుడ లే విషము ఇంకా చేస్తుం టిఫిన్ నువ్వు తిన్నావా ఆ
నా చింకా ఏం లే రత్తయితే
ఎప్పుడు వస్తావ్ మళ్ళీ ఇడికి
ఎప్పుడూ రావాలే
సమోళ అలాసలుద
సమర్ హాలిడేస్ లా ఏద పూజ వస్త
దసరాకి కదా
సద్దా అంలీలా దయర నాప్పుడుస్తా
బస్రాకి లేకపోతే బోనల్ లాస్ట్ ఇయర్ బ పోనాకి ఎన్నన్నాను
అవును
ఈ సారి బతుకమ్మ కి రా
ఆ సరే
మ్మ్ మొత్తం నైన్ డేస్ ఉండాలి
ఆహా మాయ ఇలా నైన్ డేస్ గె బాగు
సరే ఫైవ్ డేస్
మా ఇంట్లో దేవుని విగ్రహం పెట్టాలి మా ఇంట్లో నైన్ డేస్ ఉండాలి అవును
అరే అరోజు తోట్లో న్నారో సండే హాలిడే టీమి పోతుందా స్కూల్ కి డైలీ
లేదు అమెకి కామిన్లైనై అందుకోసం కొంచెం రికవర్ కాలండి ఏ పంపి చలే
ఇంక తగ్గలే
ఇంకా పోతలేదు కొంచెం వీ ఎక్కువయ్యిందిగానీ
హుహు ఏం చేస్తుండి ఏమి
ఆమె లోపల ఏంచేస్తుందాడుకుంటు నను
చెప్పాక కాలేజ్ పోయిందంట కాలేజ్కోయిందా
చుప్పే ఆ పోయింది కాలేజ్ ఆమెక్ రేప్ హాల్డే
ఏ అత సాల సండ ఈ రోజు ఉంటది మండే హాలిడే
ఆ ఔను
హా ఈరోజ్ స్పెషలేం జేసీ
ఆ
ఈరోజ్ స్పెషల్ ఏం జేశారు
అన్నాం పప్పుచార్
హాహా ఇదో చిన్నమా మాటదు హ
హలో మమ్మీ
ఆ ఏం జేస్తరమ్మ
కూసున్నం ఎంజేత్తలే
అందుకే ఎవరికన్నా